హలో పావని కాలొచ్చిందా
వచ్చింది కదా మాట్లాడుతున్న కదా ఎంతసేపు అక్క
టెన్ మినిట్స్
టెన్ మినిట్స్ ఈరోజు సుప్రభాత్ స్కూల్కి పోయొచ్చిన డెమో ఇవ్వనికి పోయినా ఆ పోయినాక అర్థమైన విషయం ఏంటంటే స్ట్రెంగ్త్ చాల తక్కువ ఉన్నది సోషల్ ఇవన్నీక వెళ్ళిన కదా మంచిగా ప్రిపేర్ అయ్యి ఏళ్లిన నిన్న కాకపోతే పాయిన తర్వాత సేపు ఇవ్వలేకపోయినా మనం సార్లు వాళ్ళకే ఇస్తాం కదా డేమో కానీ ఇక్కడరక్కడ పిల్లలు కూడా ఉన్నారు క్లాస్ లో ఇవ్వడం అంట పిల్లలు సార్లు అందరు కూర్చొని ఉన్నారు కొంచం వరకు ఎప్పినా చెప్పడంత అయినాక ఇంతే సార్ కొంచెం అయితలేదు అనింటే సరే అమ్మా హలో సరే అమ్మ తెలుగు సబ్జెక్ట్ ఎప్పు అని చెప్పిడు సరే అని బుక్ చూద్దామని బుక్ తీసినాం తీతే గ్రామర్ చెప్పమన్నాడు
ఉమ్
ఈ గ్రామర్ లో ఏం చెప్పాలి అని చంద్రశూ చెప్పిన నా కొంచెం వచ్చు కదా అది అది చెప్పిన అప్పుడు వచ్చిండు ప్రిన్సిపల్ తెలుగు చెప్పేటప్పుడు వచ్చిండు విన్నాడు మొత్తం అయిపోయింది సార్ అంతే సార్ అని చెప్పిన ఒక పద్యం ఉన్నది టెక్స్ట్ బుక్ లో అది ఘన విభజన ఏసి చూపించు అని చెప్పిడు చూపించిన అట్లనే ఓకే సార్ అంతే ఏనంటే సోష షల్ చెప్తావా అమ్మా అ మళ్ళ అంటాడు లేదు సార్ ఇప్పుడు చెప్పయ నే అని చెప్ప
అంటే అట్లా అనట్లేదు ఇప్పుడు ఇప్పుడు స్కూలలో టీచింగ్ చేయడానికి వెళ్తే అంటే ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు కీ
డెమో అంటే మన చెప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు మనకు క్లాసులు అనేటి మన చెప్పే విధానము వర్డ్స్ యూజింగ్ దాన్ని బట్టి ఇస్తారు అన్నట్టు
ఆహా
తర్వాత సార్ అడిగిండు ఏం సోషల్ కూడా ఒకసారి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పాలి అని అంటాడు అదే చూస్తాన్న ఇప్పుడు నార్మల్ ఇంగ్లీష్ టు తెలుగు ఒక రేంజ్ వరకు ఎప్పు వస్తుది కదా క ప్యూర్ ఇంగ్లిష్ టు ఇంగ్లిష్ అంటే కష్టం పోనీ ఎంత కష్టపడి నువ్వు ప్రిపేర్ అయిపోయి చెప్పినా కూడా ఫైవ్ సిక్స్ థౌసండ్కి ఎట్లా
ఇప్పుడు అంటే శాలరీ ఎంత ఇస్తా అన్నాడు
అంతే ఇస్తారు స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది కదా స్ట్రెంత్ బట్టే ఇస్తారు పైసలు లెక్కనన్నా
అచ్చా
కొంద కూడా తక్కువనే ఇస్తారు శాలరీ కూడా ఇంగ్లీష్ ఒకసారి ప్రిపేర్ అయ్యొచ్చు మళ్ళా చెప్పు అని చెప్పిండు
ఏ చూద్దాం అనుకోని ఆగిన నేను
ఏ క్లాస్ ఇచ్చిండు
సెవెంత్ క్లాస్
ఆ
పోయినాక అర్థమైన విషయం ఏందంటే మా బాబాయ్ ఫ్రెండ్ ఆయనే ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా
ఫస్ట్ మనము ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్కి టీచింగ్ చేయాలా ఎందుకంటే మనకి ప్రాక్టీస్ కాడానికి ఫోర్త్ ఫిఫ్త్ చేస్తే దాని నుండి కొంచెం ఆ అంటే మనకి అలవాటై మళ్ళీ నెక్స్ట్ ఇంకో హైయర్ క్లాస్ ఇస్తాడు శాలరీ కూడా పెంచుతారు ఉహు
కాసజ్ నగర్ లో చాలా తక్కువ ఉన్నాయి శాలరీస్ అదే చూసూడు అయితుంది కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఉంటుండు
అచ్చ
శాలరీస్ తక్కువనే మళ్ళీ అంతగానం ఎఫర్ట్స్ పెట్టి చేయడం ఎందుకు అని చూస్తాన్న
ఈరోజు ఎల్లినవ మార్నింగ్
ఆ ఈ రోజే పోయొచ్చినా ఇంక ఈ రోజు ఫాస్టింగ్ నేను
కానీ వెళ్తే బాగుండేది
ఉ ఏ చెప్ పోయి వచ్చినా అయినా తెలుగు చెప్పినా ఇక సోషల్ కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పు అని చెప్పిండు చెప్పలేదు
అది సుప్రభాత్ మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటది
అవును
మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటది సుప్రభాత్
ఉ స్ట్రాంత్ చానా తక్కువ ఉంది
ఆ
అదే చూస్తాన్న ఏం చేద్దామని
ఏ ఏం చేస్తావు ఇక ఏం లేదు
ఊ
ఇంకా వేరే స్కూల్లో వెళ్ళామంటే ఇంక అక్కడ మొత్తం బాగా తక్కువ
ఉ అసలు కాసజ్ నగర్ లోనే సాలరీస్ తక్కువ ఉన్నాయా
అవును ఎందుకంత ఘోరంగా ఉన్నాయి
టూర్లలో ఇంకా మంచిగా ఉన్నాయి సాలరీస్ ఆటు సైడ్ ఈ కొన్ని ఊర్లు ఉన్నాయి కదా అక్క దయగాము అవి ఇంకా అందులో మంచి గున్నాయి ఇక ప్రైమరీ వాళ్ళకి ఎయిట్ థౌసండ్ ఇట్లా శరన్య వేస్తుంది లాస్ట్ ఇయర్ రు ప్రైమరీనే చెప్తుందామె కానీ ఎయిట్ థౌసండ్ అంటా ఆమెకు
ఏ శరణ్య
ఇట్ సైడ్ ఉంటది కావల్సిన మీద నుంచి పెద్ద బండరు అటు సైడ్ పోతది చూడు ఒకామె ఆమె ఆమె అప్పట్లో పోయిన ఊ పోయిన సంవత్సరం చెప్పింది ఊ
ఈ నర్సరీ
వాయిస్ బ్రేక్ ఇతుంది అక్క హలో హలో
హలో
వాయిస్ బ్రేక్ యితే
ఆ బ్రేక్యితు కట్ చేయక ఫోను అది సిగ్నల్ ప్రాబ్లమ్
హ హ
అ
ఇంకెక్కనన్న స్కూల్లో చూసుకుందమా ఏం చేద్దాము అని చూస్తున్నా
నువ్వు వెళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే ఎంతైనా కొంచెం కష్టం
మొత్తం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా అందుకని ఆలోచించడం అయితుంది
హ
ఏం చేద్దామంటా
ఏముంది ఫస్ట్ మనము సెకండ్ థర్డ్ ఫోర్ ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ ప్రైమరీకిప్తే మనకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్
ఇక్క ఇక్కడ ప్రైమరీ ఎక్కడ ఉన్నాయా ఇ ప్రైమరీ ఉన్నా కూడా శాలరీ ఇ ఫైవ్ సిక్స్ కదా
ఆ ప్రైమరీ ఉన్నా కూడా అంతే ఫైవ్ సిక్స్ే మనకి ఎ
లాస్ట్ ఇయర్ ఉండే దానికే త అయిపోతు్ర
ఆ గంత దూరం
వచ్చేటప్పుడు మా సార్ డ్రాప్ చేసిను చెత్త అగగా ఆగింత ఇంత దూరం స్కూల్ పొర వాళ్ళ వచ్చినట్టు ఇంత దూరం ఎందుకు ఏదో జైల్లో అందరుూ ఏడిపోవాలన్నా టీచర్ పర్మిషన్ తీసుకోని పోతారు టీచర్ల బయటికని కూడా పర్మిషన్ తీసుకోవాలి అక్కడ డేంజర్ గా ఏదో జ లో పోయినటు ఎయిట్ తర్టీకి పో ఫైవ్కి వచ్చు కుడి ఫైవ్ థౌజండ్ కి
అవును ఫైవ్ థౌజండ్ కి ఎవరి వస్తా అల బట్టి ఈ రోజులలో ఎవరు వయట్లే
ఆ మళ్ళా ఫుల్ డే వేస్ట్ చేయసుడు ఎందుక అని చెప్పి ఆగిపోడైంది
అచ్చా
ఇంకే స్కూల్లో ఇప్పుడే పడుతు వస్తాయి కదా అక్కన్న ఇప్పుడే రెసూమ్లు పెట్టుకుంటాంటే డిమోస్ తీసుకొని పెట్టుకుంటారు స్టార్ట్య జూన్ లో కాల్స్ చేస్తారు
మరి కేరళ వెళ్తావా
సర్వను
కేరళలో బాగాలేదు స్టడీ బాలేదు
పిల్లలు బాలేేరు అలాగ స్కూలు బాలేదు
స్కూల్ బాలేదు
అదే చూస్తున్నా ఇంకే స్కూల్ అని
మీ పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడు నడుస్తున్నాయి కదా ఆల్రెడీ
కాకతీయ కదా కది ప్రీవియస్ ఇయర్స్ వాళ్లే యూనివర్సిటీని బట్టి డేట్స్ వస్తాయి
ఇప్పుడు జయక నిన్న వెళ్ళింది తెలుగు ఎగ్జామ్ అయిపోయింది తండ్రి
ఏ యూనివర్సిటీ
శివరామన్ మంచించి
సిి వి రామనా నా అది కేయన్నే నా అది కూడాడా మనకి ఎగజా ఏం అప్డేట్ పెట్టలేదు అక్క ఓన్లీ క్లాసెస్ ఉన్నాయని పెట్టింది అంతే
ఉహు నువ్ ఎక్కడ అప్లై చేసినావు ఏమో తెలీదు నువ్వు ఎక్కడ అప్లై చేసినావు
బెల్లంపల్లి గౌడ్ కాలేజ్
ఎవరెవరు
నేను, చౌదరి, కార్తిక్ సోని మేం తెలుసు అంతే
ఉ
సండే కాలేజ్ ఉన్నది ఒక్కసారి అందరము అనుకోని ఒక్కసారి నా పోయేస్తే బెటరు ఫోర్టీన్ ఫిఫ్టీన్ కు ఉన్నది క్లాసెస్
హా
పోతారు చౌదరి వాళ్ళు అక్క పెళ్ళి ఉన్న కాబట్టి రారు అందరు అటే పోతారు
అచ్చా
ఎందుకంటే ఆ కాలేజ్ లు ఇప్పుడు ఎవలోకలు ఇద్దరి ఇద్దరు పోతే బెటర్ ఇప్పుడు ఒక్కరం పోయినా అక్కడ తెల్లమ కలిస్కం గుడి అయితది
ఉహు ఏమో అప్లై చేయాలనుకుంటున్నా నేను అసలు నాకంత
రెగ్యులర్ ది ఓపెన్లో వద్దు
ఆ ఇప్పుడు ఈమె వేసేది రెగ్యులరే
నేను కూడా రెగ్యులర్ కడిత అయిపోతుండ ఎంట్రన్స్ రాయక ఇట్లా పంచాయతీ అయింది నాది
అయిే మవ ఏం చేస్తావంటే ఇప్పుడు ఈ యాప్ చూసినావా దీన్ని డౌలోడ్ చేసుకో డౌన్లోడ్ చేసుకొని నేను నీకు ఇప్పుడు ఫోన్ చేసిన ఇప్పుడు ఫోన్ చేసి అట్లా టెన్ మినిట్స్ మనం మాట్లాడితే కాల్ రికార్డ్ అయితది రికార్డ్ అయిన తర్వాత నాకు వచ్చేసి హండ్రెడ్ వస్తే నీకు ఎయిటి రుపీస్ వస్తాయి అట్లా నువ్వు నువ్వు యాప్ నుండి నేను కనుక్కుంటా వేరే వాళ్ళను నువ్వు అట్లా ట్వంటీ మెంబర్స్ కి ఎట్లా చేయాలిని నీకు మొత్తం డాటా తెలవాలి అంటే నువ్వు గ్రూప్ లో జాయిన్ కావాలా
ఓకే
గ్రూప్ లో జాయిన్ అయితే ఇట్లాంటివి ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ చేసిన నాకు టూ థౌసండ్ వచ్చినాయి హండ్రెడ్ క్వశ్చన్స్ కి టూ థౌసండ్ వచ్చినాయి ఇప్పుడు ఉమ్ నేను కాల్ చేస్తా అంటే వాళ్ళు చిన టాస్క్ను బట్టి ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే కాల్స్ ఇది మనం ఒక ట్వంటీ మెంబర్స్ కి అలా కాల్స్ ట్వంటీ మెంబర్స్కి ట్వంటీ మినిట్స్ మాట్లాడాలి అది టెన్ మినిట్స్
ట్వంటీ మెంబర్స టెన్ టెన్ మినిట్స్ మాట్
మాట్లాడాలా
మా
అట్లా మాట్లాడాలి మాట్లాడితే అప్పుడు మనకు మనీ వస్తాయి మళ్ళీ ఈ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఈ యాప్ నుండి ఇంకా మళ్ళా వేరే వేరేయా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తారు మనకు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారు మళ్ళీ ఇప్పుడు ఒకటసారి ఫైవ్ హండ్రెడ్ అట్లా అయితే మనం వాటిని అకౌంట్ బట్టి విత్ డ్రా చేసుకుంటే అయిపోతుంది అది ఓన్లీ యాప్ ఉన్న వాళ్ళు మా మాత్రమే నీకు డౌన్లోడ్ చేసుకున్నావు కాబట్టి నేను నీకు చేసిన నువ్వు వేరే వాళ్ళకి కావాలి అను కుంటే నువ్వు కూడా వాళ్ళని డౌన్లోడ్ చేసుకోమని నువ్వు కాల్ చేయాలి
ఇప్పుడు వేరే వాళ్ళ ఆళ్ళు డౌన్లోడ్ చేసుకున్నన్నారు అనుకో నేను వాళ్ళకు కాల్ చేసి మాట్లాడక్
మాట్లాడచ్చు ఇప్పుడు నా గ్రూప్ లో ఎంతమంది వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నరు గ్రూప్ లో ఈ వన్ ట్వంటీ మెంబర్స్ ఆ అమ్ కీ ఎవరికన్నా చేసుకోవచ్చు నేను
ఓకే ఇప్పుడు నేను గూడా చేయొచ్చా ఎవరికన్నా
అట్లా అందుకని నీను కనుక్కొని చెప్తా అనట్లేదా నేను నేనంటే గ్రూప్ లో ఉన్న కాబట్టి నాకు తెలుసు స్
అంటే కాదు ఫస్ట్ మాట్లాడే కాలేనా లేకపోతే సెకండు థర్డ్
అన్నీ అన్నీ ఎవరితో అయినా మాటలు ఇప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్లు ఎవరెవరు ఎక్కడెక్కడున్నా నాకు ఇప్పుడ ఇద్దరు చేసిల్లు ఆ ఇద్దరి అయితే ఒక పది నిమిషాలు మాట్లాడే గ
ఆహా గ్రూప్ అడ్మిన్ ఎవర అక్క
వేరే వా అదేరా నేను కనుక్కుంటా అంటలేనా నేను నేన్ నేను కనుక్కొని చెప్తా అంటాన్న
ఒకే
ఒకే
అయినయా టెన్ మినెట్సు
ఆ లెవెనూ ఆ ఒకే నేను మళ్ళీ చేస్
కడ్ చేయచ్చా